హలో
హలో
ఆ
అ వినిపిస్తుందా
ఆ
స్తుందా అండి
వినిపిస్తుందండి
ఏంచేస్తున్నారండి ఏంచేస్తున్నరండి
ఏం చేయ్యటం లేదండి
తిన్నారా
లేదు మీరు
తిన్నామండి
ఉహు మీరేం చేస్తున్నారండి
నేను కూడా ఏం చేయ్యట్లేదండి ఖాళీగానే ఉన్నాము
ఉహు
నేనున్న చోటు ఎటువైపు చూసినా మొత్తం కాలుష్యంతో నిండిపోయిందండి పొల్యూషను అదంతా ఉంది ఎక్కడికన్నా బయటికెల్దామన్నా సరే అంత పొల్యూషన్ అదంతా ఉంది అసలు నాకు ఉండబుద్ధి కాబట్ కే అండి ఇంత పొల్యూషన్ లో అదే మనం ఎక్కడన్నా గాని పల్లెటూర్లలో గానీ అట్లాగనా ఉంటే గినా అసల్ పొల్యూషన్ కాలుష్యమనదే ఉండదు
ఉ హుహు
కాలుష్యం అట్లా ఏమి ఆ
మనం ఎందుకని కాలుష్యం లేని చోటుకి వెళ్ళి అక్కడ ప్రశాంతమైన జీవితాన్ని కానీ గడప్ పకూడదు
ఆ పల్లెటూరులోకి ఎల్తెగిన మనం బాగా కాలుష్యం లేకకుండా స్వచ్ఛందంగా ఉంట డొచ్చండి అక్కడ అన్నిచురల్ గానే దొరుకుతాయి కానీ ఇక్కడ సిటీస్ లో ఇవన్న ఉ ఎగినా మొత్తం అంతా పొల్యూషన్ అయిపోతాది ఎక్కడ చూసినా ఫేక్ ప్రోడక్ట్స్ అమ్ముతారు అవన్నీ అమ్ముతారు కా అసలు ఏమైపోతుందో అండి ఈ సమాజము ఈ దేశం
రాను రాను మనుషులు అంతరించు పోవటానికి ఇది ఒక నిదర్శనం అవుతుంది
ఆ అలాగే ఉందండి
మ్మ్ మా సైడ్ కూడా చాలానే పొల్యూషన్ ఉందండి అసలు ఈ చిన్న పిల్లలని బయటికే పంపించటట్లేదు మా సైడ్
ఆ చాలా పొల్యూషన్ అండి వార్ అసలు పీల్చే గాలి తాగే నీరు అన్నిీ కూడా పొల్యూషన్ అయిపోతేగిన మనం ఇంకా ఏం చేయాలండి అసలు బ్రతకడమే కష్టంగా అనిపిస్తుంది ఈతరం వాళ్ళకే ఇలా ఉంటేనా వచ్చే తరం వాళ్ళకి ఇంకెలా ఉంటుందో సిచ్యువేషన్ ఎవరు దీని గురించి ఆలోచించడమే లేదండి అసలు
వచ్చే తరాల వాళ్ళు నిజంగా చాలా బాధలు పడతారు ఇలా జబ్బులతో రోగాలతో చిన్న వయసులోనే పెద్ద పెద్ద రోగాలు రావటం ఎక్కువ తక్కువ కాలం బతకటం అలా చాలానే ఫేస్ చేస్తారు పాపం
అవునండి ఈ కాలంలోనే చాలా మందికి చిన్న పిల్లలకే ఏవేవో జబ్ బలు అవన్నీ వస్తున్నాయి ఇంకా మన తరాల వాళ్ళకి కచ్చితంగా ఇలాంటి ఆ జబ్బులు వస్తాయని మనం గ్యారెంటీ ఇచ్చేయచ్చండి
ఉమ్ అవును నేను గూడా నేను కూడా మీ మాట మీద నిలబడతాను
ఆ అదే అండి ఈ కాలంలో ఎవరు గాని పిల్లలకి ఏం చెప్పట్లేదండి ఇలా ఉ ఉండాలి అలా పొల్యూషన్ చేయకూడదు ఇట్లని చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బైక్ వేసుకొని వెళ్ళడము వాళ్ళకి లైసెన్స్ ఉన్నా లేకున్నా అట్లా బైక్ వేసు కొని వెళ్ళిపోతారు అది మక్సిమం ఆ అదే అండి ఈ బైక్స్ దీని వల్ల ఆ పొగల వల్లే చాలా పొల్యూషన్ అనేది అయితుంది ఎయిర్ పొల్యూషన్ ఇంకా వాటర్ పొల్యూషన్ అంటారా కల్తీ లేని వాటర్ తాగలన్నా కాని ఈ రోజుల్లో మనం చాలా డబ్బు ఖర్చు పెట్టి తాగాల్సి తాగాల్సి వస్తుందండి
అవునవునండి బాటిలు నలభై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మిన రోజులు గానీ ఉన్నాయి
ఆ అదే అండి ఒకప్పుడైతే గినా మనం ఒక బోర్ వేసుకొని బోర్ లో ఉండే వాళ్ళ బోర్ లో ఉండే వాటర్ అలానే తాగుతుంటీమి కానీ ఇప్పుడ బోర్ వేసినా గాని ఆ వాటర్ లో ఎన్నో చెడు బాక్టీరియా అంటా అదంతా ఇదంతా వస్తుంది ఉన్నాయి దాన్ని కూడా మళ్ళీ మనం పరిశుభ్రం చేసుకోవాలి దానికి మళ్ళీ ఖర్చు అవుతుంది
అవును ఎంత విద్యుత్ ఖర్చుయితుంది
ఆ అవునండి రాను రాను మనం పీల్చే గాలికి కూడా డబ్బులు కట్టాల్సి వస్తుందేమో అండి
ఆ అవును అది జరగచ్చు
మ్మ్
మ్మ్
ఇంకేంటండి మీరు వుండే చోట మీరుండే చోట గ్రీనరీ ఉ ఉంటుందా అండి
లేదు లేదు ఎటు చూసినా ఎత్తైన భవనాలు ఇల్లులు మాల్స్ అవన్నీ కట్టి ఈ మొత్తం అసలు గ్రీనరీయే ఉండదు గాలి ఆడదు ఎండ కూడా మా మీద పడదండి
ఇలాంటి చోట్లు ఉంటేనా కచ్చితంగా మన ఆరోగ్యాలు అనేవి చాలా దెబ్బతింటాయిండి హ్యూమన్ ఎక్స్పెక్టెన్సీ లైఫ్ తగ్గడానికి గల కారణం ఇది కూడా ఒక ప్రధాన పాత్రలో పోషించిస్తుంది పోషిస్తుందండి
అవునవును రాను రాను మనిషి జీవనకాలమే తగ్గిపోతుంది
ఆ ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్న వయసు లోనే అందరికి హార్ట్ అటాక్స్ అంట అవంటా ఇవంట మనం తినే ఫుడ్ కూడా అలానే ఉందండి ఎక్కడ చూసినా గానీ ప్రిజర్వేటివ్స్ అంటా ఫ్లేవర్స్ అంటా ఫ్రేగ్రెన్సెస్ అంట ఏవి పడితే అవి యాడ్ చేసి కలిపేసి అమ్ము తునే ఉన్నారు ఎవరికి మ్యానుఫ్యాక్చర్ చేసే ఎవరికి పిల్లల భవిష్యత్తు గురించి మనిషి ప్రాణాల గురించి భయమే లేదండి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయని చేస్తున్నారు
అవునవును వాళ్ళు డబ్బులు సంపాదించుకొని వాళ్ళ కుటుంబం బాగుంటే సరిపోయిద్దని చెప్ ప్పి వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళ పదార్థాల వల్ల చాలా మంది ఏంది చనిపోతున్నారు అనారోగ్య అవుతున్నారు
కాబట్టి మనం ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తింటే చాలా మంచిదండి అవునండి మీకు వంట వచ్చా
వంట కొంచెం కొంచెం వచ్చండి నేర్చుకుంటున్నాను ఇంగ మిగతాది
అవునా ఏం వంటలు వచ్చండి మీరు ఏం చేయగలరు
అన్నం పప్పు పెరుగు పాలు ఇవన్ని చేయగలను
గు పాలు అనేవి మనం చేయాల్సిన అవసరం లేదు కదండి అవి ఆల్రెడీ ఉంటాయి కదండి
తోడే తోడేయాలి గదా కాగబెట్టాలి కదా టీ వచ్చు
అవి కాదండి ఫుడ్డు లంచ్ బ్రేక్ ఫస్ట్ దానికి ఏమొచ్చు అని అడుగుతున్నా
దోసోచ్చు ఇడ్లీ వచ్చు
అవునా దోశ ఎలా చేస్తారండి
దోశ బియ్యాన్ని నానబెట్టి కడిగి రుబ్బి పిండి పిండి లాగా అయిద్ధిఅ ఇప్పుడు పదార్థము ఆ పిండిని తీసుకెళ్ళలి మనం కొంచెం వాటర్ వేసి కలుపుకొని అప్పుడు పెనం మీద వేసుకొని దోస పోసుకోవాలండి
ఆ చట్నీ వచ్చా అండి మీకు చేసేకి
ఆ చట్నీ నాకు నాలుగు రకాల చట్నీ వచ్చండి పల్లీ చట్నీ పప్పుల చట్ ట్ని
మ్మ్
ఉల్లిపాయ కారం
మ్మ్
పచ్చడి
అవునా ఉల్లిపాయ కారం ఒకసారి చెప్పండి ఎలా చేస్తారో
మనం ఫస్ట్ ఒక నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని తీసుకొని వాటిని ఇచ్చిగా కట్ చేకొని రోట్లో వేసుకొని దంచి ఉప్పు సరిపోయినంత కారం చరిపోయినంత ఉప్పు ఏస్కొని తిరాగాతి పెట్టుకుంటే ఉల్లిపాయ కారం రెడీ అండి
అవన అండీ
మ్మ్
ఎక్కడ నేర్చుకున్నారండి మీరు ఈ వంటలన్నీ
ఇవన్నీ మా అమ్మగారు చేస్తున్నప్పుడు చూసి నేర్చుకున్నానండి నేను
ఔనా
మ్మ్
ఇంకేంటండి ఇంకా ఇంకేం వంటలు వచ్చండి మీకు
ఇంకా ఈ మధ్యనే చికెన్ జే ఎలా చేయాలో చూశాను కానీ ఇప్పుడు వరకు ట్రై చేయ్లేదు ఈసారి ఖచ్చితంగా ట్రై చేస్తాను ఉమ్మ్
మటన్ చేయడం వచ్చా అండి మీకి
మటన్ చేయటం రాదు గానీ ఆ చూస్తే చేయ్యగలనండి
ఔనా?
ఉమ్మ్ ఊ
ఆ స్వీట్స్ లో ఏమన్నా చేసేకి వచ్చా అండి పాయసం కానీ అట్లా ఏమైనా వచ్చా?
స్వీట్స్ ల అంటే గులాబ్ జామ్ వస్తది బాగా చేస్తను గులాబ్ జామ్ పాయసం రాదు పర్వానం ఓస్తాది పాలు పోసి వండుతాం మేమైతే
ఆ బెల్లమన్నం ఓస్తుందాండి మీకు
బెల్లమన్నం వస్తుంది అలాగే పాలకువ కూడా వస్తుంది
ఔనా?
ఉమ్మ్ హూ
పాలకోవ ఎలా చేస్తారండి?
ఒక లీటర్ ఫ్యాట్ పాల్ తీసుకొని వాటిని బాగా కాగపెట్టి వాటిని పొంగురానీకుండా తిప్పుతూ తిప్పుతూ అవి అప్పుడు చిన్న పలుకులు లెక్క అవుతాయ్ అప్పుడు మనం చరిపోయ్నంత షుగర్ వేసుకొని ఇంకా తిప్పుతూ తిప్పుతూ అది మనకి ఇంత వరకు ఈ కన్సిస్టెన్సీ చాలా అనేంత వరకు ఉంచుకుంటే ఇంకా చరి చాలండి అప్పుడు అది పాలకూ రెడీ ఐ పోతుంది దాన్ని కాసేపు చలారిచ్చుకొని మనకి ఇష్టమైన షేప్ లో కట్ చేసుకుంటే తాజా తాజా పాలకోవ రెడి
అవునా అండి
మ్మ్ ఊ
ఉమ్ ఇదేక్కడ నేర్చుకున్నారండి మీరు?
ఇది గూడా మా అక్కగారు చేస్తారండి ఇంత ముందు మేము చిన్నప్పుడు అప్ ఇప్పుడు చూసి నేర్చుకున్నాను అక్కగారు ఉమ్ ఊ
మీకు బానే వంటలు వచ్చండి అయితే
ఏదో ఇంట్లో అలా చేస్తుంటే చూసి నేర్చుకున్నాయేనండి
మీ ఫేవరెట్ స్వీట్ ఏంటండి?
ఫేవరెట్ స్వీట్ అంటే పాలకోవా, గులాబ్జామ్
అవునా మీకు మామూలుగా వంటల్లో ఏ వంట అంటే ఇష్టం అండి?
పప్పూ, చికెన్
ఉమ్
ఉమ్ ఫ్రాన్స్ ఇగంతే బాగా ఇష్టం రసం విత్ చికెన్ ఫ్రై అంటే నా ఫేవరెట్ అండి
ఔనా?
ఉమ్మ్
ఆ సరే అండి అయితే బాయ్ అండి
ఉమ్ బాయ్ అండి